ఓ ఊస్ దీస్ హాయ్
శేఖ్ మహమ్మద్ ఇఫ్పాన్
మహమ్మద్ ఇర్ నమస్కారం మీకు తెలియజేస్తున్నాం
ఊ సలామాలేకుం
అస్సలు అబా అల్లకు అసలం బాలికో మ్మ్
మీరు కించపరుస్తున్నారు మా
మేం మిమ్మల్ని కించపరచట్లేదు మహమ్మద్ ఇర్ఫాన్
మితుర ఆకలి ఆ విషయం ఆలోచన ఆందోళన ఒకేసారి ఉంటే ఎంత బాధాకరమైన విషయమో తెలుస
అందుకే తిను అని అది ఇస్తానంటే
ఏమి ఇస్తా
రైస్ ఉంది టమాటా కర్రుంది ఇంకా పొడిలో కొంచెం తినేయ్ నెయ్
అయి కుక్కలు కూడా తినవ్
నువ్వు తింటావ్ లే
వేరే ఆప్షన్ ఉండదు నాకేం చేస్తాం బతుకె మాయా
బ్రతుక్ సేమయా లోకం అసలం బాలికో అసలం బాలికో
మ్మ్ చెప్పు హా హా హా
హా
హా
హా హా
అట్లా ఓ ఓ అన్నట్లు
ఓ ఇ
ఆ ఏ అబ్బా కళ్ళు మంట లేస్తున్నాయి నిన్న
నాలోనే పొంగెను
నువ్వు ఎందుకు పాటలు పడుతునావ్ ఇరిటేట్ గా ఉంది ప్లీజ్ కోస్సేపు మాట్లాడు
ఏం చేస్తున్నారు విర్పన్ విర్పాన్
ఇద్దరికి సరిపోతుందా
సరిపోతుంది
సరిపోతుందా లేదా కొన్ని ఏమన్న రెండు చెపాతిలట్లేమన్న చేస్తవా
పిండి ఎక్కటి నుంచి వస్తుంది రెండు చపాతీలకి
మేమత్త ఐదు వేలు అడిగిస్తాం మళ్ళీ ఎలాగూ మేము మేమ్మతో లక్కలు అడగాల బాగా
అబ్బ
నాందబ్బా మా అమ్మీ ఇచ్చింది నాకు ఐదువేలు పాపం మేమ్మే తెచ్చింది మంతో మూడు వేలు ఏమె ఇచ్చింది
అబ్బా ఎళ్ల వెయ్యి రూపాయలే కదాచ్చుండేది మూడు వేల అని చెప్తాన్నవ్
యలా వెయ్యి రూపాయల ఇకు తెచ్చిందా కాదు
ఏడ్డి బాషా మాట్లాడకు
ఆ ఆ ఆందోళన ఆలోచన నితుర ఆకలి ఒకేసారి
ఏంది ఆ సౌండ్ అట్లోస్తాంది
ఏం సౌండ వస్తుంది
ఇది స్పాట్టిఫై అదా అంతకదే ఆన్ అయిపోయింది
పాట్లా హలో
ఆ పాట్లే
ఓకే ఓకే పర్లేదు ఖలి ఉన్నావు నువ్వేమన్నా రాసుకోవచ్చు కదా
దినాస్ సైట్మెంటు రాయాలి కదా నీవు బొమ్మలు ఏసెటివున్నయి
మరి వేయచ్చుగా ఖాళీగా ఎందుకున్నావు
రాసేది ఏమన్నా అంటే ఈ రాస త బొమ్మలు నువ్వేసుకో
పర్లేదు ప్లీజ్ బేచ్గా పెద్దటిన్నాయా నాకు బొమ్మలు రావు నిజం చెప్పాలంటే ఈరోజు ఒక రికార్డు ఒక అసైన్మెంట్ రాసుకున్నా తెలుసా క్లాస్ లోనే
నీదేగద రాసావ్ నాదిగిింన్ రాసిచ్చావా
రాసిస్థా దంతోముంది
రికార్డిస్తునా
నా గురించి పూర్తిగా తెలిసి కూడా నువ్వు ఇట్లా అడగడం నాకు బాగా నచ్చట్లేదు
అబ్బ
ఆ రిక ఆసన్మెంట్ రానికే నాకుమ ఎంతసేపు పట్టింత పట్టడం పక్కన పెడితే ఎంత హ్యాండ్ నచ్చిందో తెలుసా నేను నిజం చెప్పాలంటే నువ్వుంటావు ఎప్పుడుజ చేయి అన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తాను నువ్వు చేయొచ్చు కదా అని నేను ఎందుకు చేయను తెలుతా మెయిన్ అందుకే చెయ్ నొస్తది నాకి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే చెయ్య అంటే మామూలుగా వేళు కాదు ఎకంగా అక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఎల్బో ఆఫ్టర్ న నరాల్స్ అన్ని అస్తాయి
హా
మజిల్స్
నవ్స్ అనచ్చు కదా
ఆ ఎస్ అదే నీకొచ్చారు రాదా అని జస్ట్
అబ్బ
సరే నీకు తెలిసిన నీకు తెలిసిన విషయం నాకు తెలిసిన సరేలే ఒక్క నిమిషం ఆగు ఆ ఓవరి అహ ఛ అ చెెస్ట్ ఎక్కడ ఉంటది చెప్పు లంగ్స్ ఎక్కడ ఉంటాయి చెప్పు అదీ ఎండాకాలం చదువు అనేది నిరూపించుకున్నవు నాయన ఫైవ్ ఫైవ్ ఎంత హూ హూ హూ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఆణ్ణే తెలిసింది నీ చదువు ఏందని
ఏనుమును తోలతున్నావా నువ్వు
ది సరిపోతాది ఆ
నేను ఇంకా ఆధార్ డౌన్లోడ్ చేప్పించుకోవాలి
చేద్దాం డబ్బుల్లేవు దానికి హండ్రెడ్ కావాలేమో
హండ్రెడా అట్ల ఒప్పుకోరు జ్యోతి బస్ బస్సుల్లో పోరత్న
అంతేం తీసుకోరు పదో ఇరవై యాభైయ్యో తీసుకుంటారా
అవునా బీసీ గాడ ఉంది ఇక్కడ
మీ సేవలో ఉన్నా డౌన్లో నెట్ సెంటర్ లో ఉంటా
నోబె చేస్తారా నెట్ సెంటర్లో ఓకే ఓకేఐవిల్ టేక్ కేర్ నేను చేపిస్తాలే ఓకేనా రేపు తీసుకున్నాం మీకు నీసం ఏంటి
ఆ ఓకే
అర్ధమవుతుందా
అర్ధం అవుతుంది
ఓకే ఓకే అర్థంమవుతే నీకు అర్థంమవుతే నాకు అది చాలు కటింగ్ మరీ ఓవర్గా ఉందా చాల అసల్
సల్ బాలేదు ఆ
అవునా అంటే అదే ఇంటికి వెళ్ళాలిగా మళ్ళీ ఇంటిది వాళ్ళు ఏమ అన్నారు ఏమంటారు అని ఆలోచిస్తున్నా వెళ్దామ వ
అందుకే చెప్పిను ఫెస్టివల్ తర్వాత చేయించుకో అని చెప్పి అన్నడగాకు నువు కూడా అయ్యవాకు
మరి క్వశ్చన్ కి ఆన్సర్ రాసిన తర్వాత మళ్ళీ ఏంది ఎంక్వైరీ
అత్తరంబాలిపా
ప్చ్ ఎదవ కాకి గొంతేసుకొని పాడొద్దు ప్లీజ్ అర్ధం చేసుకో సస్తన్న అప్పటి నుంచి వినలేక ఆ పాడే పాటలన్న మంచిగా పాడతావంటే అట్లా లేదు ఆ కాకి మొహం కాకి గొంతేసుకొని కే కే కే అనుకుంటూ ఎరా ఏం చెప్పావ్ అప్పుడేమో ఏంటి ఇలా ఉన్నావ్ అప్పుడేమో ఏంటి మీరు ఇలా ఉన్నారు
నాకు ఫ్రెండ్స్ లేరు మం కి వాళ్ళు
రెడు రోజులు మౌనిక మంచి ఫ్రెండ్ అంటావు రెండు రోజులు పావని మంచి ఫ్రెండ్ అంటావు రెండు రోజులు రజితా మంచి ఫ్రెండ్ అంటావు మరి లాస్ట్ కి
ఆడగాదు రూమ్లో కాలేజీల్లో ఉన్నారు రూమ్ లో లేరు
రూమ్ లోకి మౌనిక వస్తదిలే సెమ్ అయిపోయిన తర్వాత వస్తుందంటలే
ఆమె ముఖం జూడు
నేను రప్పిస్తా యూ డోంట్ వరీ నుకు అసలు దీందుల సంబంధమే నువ్వు జోక్యం చేసుకోవద్దు చాలు ఐ మీన్ రూమ్ తెపించే బాధ్యత నాది నేనున్నాగా నేను తెప్పిస్తా ఆమెని ఏం మాట్లాడు
ఆ బాబు నీకంటే మంచిగా మాటలు మారుస్తుంది జానుకోకుటి
అదేంటి ఎలా ఉన్నావు ఒక్కసారిగా నా మీద నన్ను బ్లైన్ చేసేసావు ఏంటి నేను ఎప్పుడు మాట్లా
మీది వైఇదా విజయవాడనా మీది
హ ఎను వెలన్
అ
లావు నీ గొంతుల మేక పిల్ల ఇరుకుందా
పంది పిల్ల
ఐ థింక్ నీకు ఇప్పుడు ఒక స్నాప్ పెట్టాలని నేను అనుకుంటున్నాను మర్చిపోయాను లోబోటిక్స్ తిలో ఎన్నో తెలుసా మాకి ట్వంటీ టూ ఆస్
సురేంద్రకి ఎన్న చెప్పేదా
ట్వంటీ నువ్వు సేవ్ కూడా చేసావు అది నా తెలుసు వాడు చూపించిండు
అది కాదు నేను సేవ చేసింది మేకది
మేక దా మ్యారేజ్ బాగుంగది బ్రేక్ టైమ్ లో అనుకుంటా అది పెట్టి ఫుల్ సౌండ్ పెట్టిన మేడం పోతానే మేకలు ఏడ వాతనాయని అని ఒక ఇద్దరు అడిగారు ఈడ నుంచి మేకలు చచ్చని అయ్యో అయ్యో
భలే ఉన్నాయి కదా అవ్వి
సౌండ్ బాగుంది మనస్ ఎక్కడ ఉన్నావు నవదే దేవున్ టాప్తు వైపోతో దేవుని కు ఆప్తురాలు వైపోతావు నెక్ పెయిన్ ఉంది ఎందుకు ఈ రోజు చాలా ఎంత అంటే నేం చెప్పలేను ఇంత న యువరాణిలు వస్తున్నారు
నేను వినలేనంత
నేడే అందిన వార్తలు తాజా వార్తలు నిర్మల చందిన గాయత్రి వల్ల రుముకెళ్ళుతున్నారు
ఓకే
యూకేటిల్ ఏమో తెలివి ఏం తేమ్మని చెప్పిన ఎవన్నా
బన్ నేను ఎందుకు చెప్పుతా
ఉండే ముగ్గురు ఉన్నారు ఎందు బాగుండకుండా ఎందుకు ఎట్లా చెప్పనారు
మంచోళ్ళుయితే ఉండొచ్చు
పర్లేదు అది దస్ ద మ్యాటర్, మీరేం చెప్పాలంటే మీ దగ్గర రేను కాని అంటే బాగుండదు మీకు అంటే కొంచెం సెట్ అయ్యేది ఐ థింక్ అంటే కలిసి ఉండవాళ్ళు మేబి
క్క ఎప్పుడు ఎక్కువ మాట్లాడాల ఆబాప కూడా నాకు ఎప్పుడు ఆబప మాట విన్నట్టు ఉండాలి అంట అనుకుంటా ఉంట అందుే ఎక్కువ
అంటే నాక ఏమి ఇష్టం అంటే, ఆబ ఆప పనిలో అంటే మీద్దట్లో కొంచెం కొంచెం బాగా నచ్చేది, మీరు తినిపించుకుంటే ఆపకు తినిపియడం, అది నాకు బాగా నచ్చుతుంది, అందుకు నేను ఎప్పుడును
నేను కూడా కొన్ని కొన్ని మర్చిపోలే నా బాబతో ఎంత బా నాకొద్దు వద్దు అన్నా పెడుతూ ఉండే తింటా ఉంటే
అదే అదే నాకు అందుకనే ఇష్టం ఆ పాప రూమ్ లో ఉండాలంటే, నాకు అంత కొంచెం ఇష్టం పడేది, అందుకే లేకపోతే నాకేం ఇష్టం ఆ పాప ఉంటే నీ
కొన్ని కొన్ని విషయాల్లో బాధ్యత తీసుకునేవి ద్యాన అంట అట్లాంటివి
ఏం చేస్తాం ఆ చందనని మెయిన్ ఆ తెల్ల